ఆ నూ బన్నవా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నారు.
ఏం లేదు డోరే మాన్ చూస్తూ
డోరేమాన్ మీరు ఇప్పటికీ చూస్తారా డోరేమాన్ కార్టూన్స్
ఆ చూస్తాను ఎంతైనా ఆవైబే వేరు
అవును. అంతేనండి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అవి చూస్తూ ఉంటే
బండ డోరేమాన్ ఎంత బాగుంటాడో
హ్మ్
వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుందిళమన నంబత
డోరే మాన్ చించాను ఆవి జూ స ఆ
రటుపట్లు అవన్నీ చూస్త తూ ఉంటాను నీకు ఇష్టమా ఆ ఇష్టమ అయితే బలే ఉంటుంది అసలు
నేను లిటిల్ కృష్ణా చూసా అంటీ చిన్నప్పుడు
మ్ఉ
ఇప్పుడు ఒచ్చేసి మోటు పత్ బో అ బియర్ బ్రద స్ ఉంటాయి కదా
ఆ ఆ
అవి చూస్తాను నేను
అమి చూస్తావా బియస్ బ్రదర్సా
ఆ మళ్ళీ ఇంకోటి రుద్ర మళ్ళీ ఇంకోటి రుద్రవా రుద ఆ తెలుసా
ఆ చిన్న పిల్లడుని చెప్పకు అ మాత్రం అంకుల్ అదేదో అంటాడు
ఈ బైష్ కాచ్చ ఈ బైస్ కాచ్చని వి
ఆ హ్ హహహహఅవును మంత్రాలు అన్నీ వాళ్ళు వృదు్ర బాఉంటాడు కదా అస్సలు
ఎవరూ
రుద్ర బాఉంటాడు కదా
ఆ అవును బాఉంటుంది ఆ అంటే వాళ్ళవి చూసి బాఉం ఉంటుంది ఏదైనా ఏదైనా అంతే
నీకూ ఇష్టమా లద్దా
ఆ నాకు ఇష్టమే నాకు ఎక్కువ బాగా కాటూన్స్ అ ఇష్టం అంటే మోటూ పత్లు వీర బ్రదర్ తు తర్వాత లిటిల్ కృష్ణా యి మూడు ఇష్టం
అవునా
ఆ మీకు ఏది ఎక్కువ ఇస్తాం
చాలా ఇష్టం అనమాట
అవునా
మ్ నందలు అలందా స్నేహితులు నద్ద నం కష్టాలు వాళ్ళంతా ఒక దగ్గరకు పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు క బాగుంటుంది
అవును
ఆ నువ్వు చూస్తావా డోరేమాలు
ఒహొ డోరేమన్ నిను కూడ చూల్ల చూస్తా మీరు బాగుంది అంటున్నారు కదా
హ్మ్ చూడండి చాలా బాగుంటుంది
ఊ
దేకుడు ఇంకాచాల్లె ఇంగా లిటిల్ కృష్ణ లొ అయితే గిన కృష్ణుని లీలలు బలే లు
అవును ఆ కృష్ణ వచ్చేసి వాళ్ళమ్మకి తెలియకోకుండా పోయి వెన్న తింటన్నాడు చూడు
అవును ఉమ్
ఎంత క్యూట్ గా ఉంటారు కదా అప్పుడు
ఉ లేద్ లేమ్మా నేన్ తాగి అంథడింత వాగ
ఆ మళ్ళీ మూతి మీదన కూడా ఉంటుంది అహ్హ వెన్న తినింది
క్యూట్ క్యూట్ గా ఉంటాడు కృష్ణ
అవును
ఇంగా దానికి ఆవులు ఎంత
ఆ దాంట్లో ఆవులు ఎంత బాగుంటాయో వాళ్ళ ఫ్రెండ్స్
ఉ కండ్రెఎప్పులు ఎంత బాగా ఆ యావులకి
ఆ
నాకేం ముద్దు పెట్టాలి అనిపించేస్తుంది
అవును ఎంత చిన్నగా ఎంత బాగుంటాది కదా లిటిల్ కృష్ణ
హ్మ్ నంద రాధా వాళ్ళిద్దరు ఎప్పుడు ఆట పట్టిస్తూనే అంటాడు కృష్ణుడు
ఓ అవును
హ్మ్ ఇంకా మళ్ళీ వాళ్ళ కంచ మహా హ్మ్ ఉమ్ లిటిల్ కృష్ణని కాంస మహారాజు ఎప్పుడు పాపము చంపడానికి వసు హ్మ్ కృష్ణుడు లీల చేసేసి వాళ్ళది ఓడిస్. తరుక్.
అవును, రాక్షసుడు వస్తాడు, వాళ్ళని హాంసి ని, చూ. అప్పుడు. లిటిల్ కృష్ణ, ఆ ఊరిని మొత్తం, కాప. పాడుతారు, ఆవుల్ని కాపాడతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా, కాపాడుతారు.
అవును, అది బాట్టుంది.
అవును, ఉమ్.
చూస్తావా, నువ్వు.
ఆ బిఏ సె ల్ బాటుంది. వాళ్ళ ఎప్పుడూ. అంటే. ఆ బియర్, బియస్, ఆ అంటే, బియర్ బ్రదర్. అనేది ఇద్దరున్న, ఇద్దరు ఉంటారు, అన్నమాట.
ఉమ్.
వాళ్ళెప్పుడూ, గుహలోనే ఉంటారు.
అవున.
ఆ.
అదే ఒకడు ఏదో, విలన్ వస్తాడు కదా. గుండుగాడు. ఆ.
వేటగాడు, అనే. ఉమ్ వాళ్ళని ఎప్పుడు, గెలుపుతానే ఉంటడు.
అ ఎప్పుడు చెట్ల నీ నరికిద్దామని. చుస్తాడు కదా.
అవును, వాళ్ళకి ఇష్టం ఉండదు, చెట్లను నరికె. ఓకే. వాళ్ళు చెట్లను నరికేపొతే, వాడు, ఆ వీళ్ళొచ్చేసి, ఏదో ఒకటి చేసి. బయట, బయపెటిస్తారు ఉమ్. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా బాటుంది, బి బ్రదర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాటరు, ఆ అది ఎన్నిసార్లు చుసి. నాకు బోర్ కొట్టలేదు.
మీ ఎ దష.
ఆ.
నీకు, మొటు పత్లు ఇష్టమా, ఇంకా.
ఆ మొటుపత్లు కూడా, బాటుంది. అందులో. ఆ. ఎవరో ఉంటారు చూడు విలన్ వాడి పేరు గుర్తు గుర్తుకు రావట్లేదు నాకి జాతర స్టార్ట్ అవుతుంది కదా ఆ జాన్ ఆ జానే ఆ ఎప్పుడు ఏదో ఒకటి ఎర్రిపనులు చేసుకుంటా ఉంటాడు.
అవును హు
బ్యాంక్ లో గోల్డ్ దొంగతనం చేయడం కానీ ఆ అలాంటివి చేసాడు ఇంకా సింగం ఉంటాడు సింగం
హు వాని బాడి ఎంత సన్నగా ఉంట తుందో కదా
అవును వాడు తుపాకీ పేలుస్తాడు ఆ తుపాకీ నుంచి ఆ టెంకాయలు ఉంటాయి గదా పెద్ద పెద్దవీ
హు
కావాలనే పైకి తేలిస్తాడు ఆ టెంకాయలు వచ్చి తన నెత్తి మీద పడతది.
అవును ఇంకా మోటు అయితే గీన ఆ
అ
ఇంక మోటు అయితేగిన సమోసాలన్నీ తినేసి
ఎంత ఎంత ఎనర్జీ తెచ్చుకుంటాడు కదా
అవును అస్సలు మనకి అలాంటి శక్తి వస్తే బాగుంటుంది. కదా
అవును మనకి అంటే ఏ ఏ పని చేయాలన్నా చేసేయొచ్చు.
అవును నిజం ఇంకా పత్లు అయితే గిన ఐడియాలు వస్తాంటాయి గదా
అవును ఎక్కువ ఐడియాస్ పత్లు కు వస్తాయి. ఆ ఐడియాస్ మోటు చెప్ వస్తాడు ఆ మోటు వచ్చేసి హు ఎక్కువ సమోసాలు తినేసి ఎనర్జీ తెచ్చుకొని ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చే సరే
అవునా అసలు హు
బాగుంటుంది కార్టూన్స్
బాంటై కదా అస్సలు కార్టూన్స్ ఆ
ఆ ఇంకా చిన్నప్పుడుయితే డోరా బుజ్జి చూస్తున్నాం
డోరా బుజ్జి నా
ఆ దాంట్లో గుంటనక్క గుంటనక్క ఒకటి కోతి ఉం టుంది డోరా ఫ్రెండ్ బుజ్జి అని గదా
ఉమ్ బుజ్జి
తన పేరు ఆ డోరా బుజ్జి వాళ్ళు ఎప్పుడు ఏడికిపోయినా పట్టాగు డోరా దగ్గర ఒకటి బ్యాగ్ ఉంటుంది దాంట్లో మా ఆ మ్యాప్ ఉంటుంది మ్యాప్
ఆ
ఆ వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఆ బ్యాగ్ లో ఉన్న ఆ మ్యాప్ ని అడుగుతుంది ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఆ మ్యాప్ అది మ్యాప్ చూపిస్తుంది దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు
ఉమ్ డోరా నే మేలు కదా అంటే చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ నాన్న బయటికి పంపిస్తారు
అవును కదా ఆ ఎక్కడంటే అక్కడ తిరిగేసి వస్తుంది
అవును ఎక్కువ సాహసాలు చేస్తా స్తంటోంది
అవును ఉమ్ మళ్ళీ గుంటంనక్క ఏదో ఒక టి దొంగలించేకి చూస్తూ ఉంటుంది
తాంట ఉంది అమ్మా మ ఉమ్
ఇంకా బుజ్జి అయితే ఆ డోరా డోరా వచ్చేసి చిన్నది కదా కనపడదు తనకు ఎక్కడ ఏముంది అనేసి ఇంకా బుజ్జి అయితే చెట్లు అంతా ఎక్కి అది గో డోరా అది ఎ అక్కడ ఉంది అని చెప్తుంది ఎంత బాగా
అవును అసలు వాయిస్ భలే ఉంటుంది కదా వాళ్ళది
ఆ అవును
ఉమ్ జాకీచాన్ చూస్తంటివా నువ్వు
జాకి
ఆ జాకి చాన్
జకీ చానా లేదు చుళ్ళ్య నేను బందా అది
ఆ బాగుంటుంది అది
ఉ
అంటే అవి రత్నాలు ఉంటాయి రత్నాలు దొంగలించడం కోసం వస్తా
అహహ ఆ
ఉ అయితే నీకు ఫేవరెట్ కార్టూన్ ఏది
నాకు ఫేవరెట్ మూడు ఇష్టమే ఆ బియర్ బ్రదర్స్ మోటు పత్లు లిటిల్ కృష్ణ ఆ మూడు ఇష్ తమమయం బాగా
మూడు ఇష్టమేనా
మ్ మీకు
నాకోచ్చేసి ఆ డోరేమాం సించన్ చూస్తా ఉంటా
అవునా
మ్ ఇంగ సింఛాన్ ఐతేగిన
సరే అండి ఆ మా అమ్మ కాల్ చేస్తుంది
ఆ ఆ అ బై బై